హలో
హలో
హాయ్ అండి.
ఆ హలో నమస్తే
నమస్తే ఎలా ఉన్నారండి?
మేం మేము చల్లగా ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు?
బావున్నామండి లంచ్ అయిందా?
ఆ ఇప్పుడే చేసేసామండి మీ చేస
ఇంకా లేదండి
అవునాండి అవును మరి మీకు సిటీ అం టే ఇష్టమా మరి విలేజ్ అంటే ఎక్కువ ఇష్టమా అండి?
ఆ నాకు హ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ అయితే నాకు సిటీసే ఎక్కువ అలవాటు అయింది కాబ అందుకోసం అనే ఇప్పుడు ప్రశాంతంగా ఉం అలాంటి విలేజెసే అండి
అవునండి నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే పల్లెటూరు చూసే అదృష్టం చం మనకు దక్కలేదన్నమాట. ఎందుకంటే కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పచ్చని పొలాలు మరియు ప్రశాంతం. మైన వాతావరణం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటు ఉంటుందండి అస్సలు.
సిటీస్ లో అయితే ఆ పొగ, దుమ్ము, ధూళి ఆ ట్రాఫిక్ జామ్ జామ్ అవ్వడము, టైంకి వెళ్ళకపోవడం, టైంకి రాకపోవడం ఆ కల్చర్ కల్చర్ ఆ జనాలు అమ్మో అదంతా ఒక గజిబిజి లైఫ్ అండి
అవునండి పొద్దున లేచినప్పటి నుంచి ఆ బస్సెస్ ఆ కార్స్ ఆ లారీస్ హార్న్స్ వింటూనే ఉండాలన్నమాట. ఎప్పుడు చూసిన అక్కడెప్పుడు దుమ్ము ఆ సౌండ్స్ వల్ల ఎక్కువ ఇప్పుడు ఏ ఐ వచ్చేసింది కదండి ఎ ఐ కొ వచ్చేసింది. ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. టవర్స్ రేడియేషన్ ఇంత సౌండ్స్ వల్ల పక్షులు కూడా చాలా ఇబ్బంది పడి చనిపోతున్నాయి కూడా అండి.
అవునండి అసలు కాకులు అయితే కనిపిస్తానే లేవు. ఇప్పుడైతే అంతకు ముందు చిన్నప్పుడు ఇంత చిన్న చిన్న పిచ్చుకలు ఉండేవి. అవైతే అసలు కనిపిస్తానే లేవు.
అవునండి చాలా అద్దుమానంగా తయారైపోయిందండి లోకం
ఇంకా పురుగులు
ఇంకా మేమైతే మేము, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము మా అమ్మమ్మ ఊరు. హాలిడేస్ వస్తే చాలు మేము మా పిల్లలు, మా బంధువులుంతా మా వాళ్ళంతా మేము అమ్మమ్మ ఊరు అమ్మమ్మ ఊరు అన్నమాట మేము ఎప్పుడూ సమ్మర్ హాలీడేస్ వస్తే చాలు అన్నమాట అమ్మమ్మ ఊరు వెళ్తూ అక్కడ చిన్నగా ఉన్నప్పుడుఅయితే మేము ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం అండి ఇక హాల్ ప్లేస్ లేకున్నా అయితే మా ఊర్లో కన్నా అప్పుడు మా మా తమ్ముళ్ళలు, మా అన్నలు, మా అక్కలు అందరూ కలిసి మేము మా మామలతో పాటు మా బాబాయిలతో పాటు మేము తోటకు వెళ్తూ ఉంటామండి. అక్కడైతే ఒక ఎండాకాలం కదండి బా అయి పాల్ అంటే ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ మనం ఎక్కువ తోటల్కి వెళ్ళడం ఇష్టం, కల అప్పుడు, ఒక బాయి ఉంటుందండి మా తోటలోనే మేమయితే అస్త దుంకీ అన్ని పిల్లల్తో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళమండి. మీరు ఎప్పుడైనా అలా తోటకు వెళ్ళారండి?
మీరు చెప్తుంటే నా నేను చేసినవన్నీ నాకే గుర్తొస్తున్నాయండి ఇప్పుడు నే నాకు అక్కడికి వెళ్ళిన ఆ ఆ రోజులలోకి వెళ్ళినండి సేమ్ మేం కూడా అండి ఆ ఇప్పుడు, పొలాల దగ్గర కంపల్సరీ ఒక బాయి అందరికి ఉంటది కదా అండి.
ఆ
అదే బాయిలో మేము కూడా ఇట్లా చిన్నగా దుంకి ఈత రాకపోయినా ఈత వచ్చినట్టు ట్రై చేసి ఈత కొడుతున్నాం అని చెప్పి అందులో ఈత కొట్టే వాళ్ళం. ఇంకా అక్కడే పక్కన పక్కన చిన్న చిన్నగా అన్నీ ఫ్రెష్ వెజిటబుల్స్ అండి. చిన్న చిన్నగా అన్నీ ఫ్రెష్ అసలు అన్నీ అవన్నీ తెంపుకొని వచ్చి ఏదైనా కర్రీ చేసుకుంటే ఎంత టేస్ట్ అంటే అందులో మందు క కలవదు అసలు ఎంత బాగుంటాయి అసలు అలాంటి ఫుడ్ అయితే ఇప్పుడు ఎక్కడ లేదండి. ఇప్పుడు అంత పుచ్చులు పురుగులేనండి మొత్తం ఈ చూశినా కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ అ వాడిపోయి వస్తున్నాయండి. సరే పుచ్చులు పురుగులు ఉన్నా ఏం కాదులే అని గాని. కలుషిత అన్ని వాడి
గ్
అవునండి ఇంకా మాకైతే ఇగ ఇంకా కరెంట్ పోయిన టైం లో అందరం ఒక దగ్గర గుంప్ పుగ కూర్చొని మా అమ్మమ్మ కథల్ చెప్తుంటే వింటూ కూర్చునే వాళ్ళం. ఇంకా అక్కడే నిద్ర ద్రొస్తే అక్కడే అరుగు అనేద్ అరుగు ఉండేదండి మాకు. అరుగు పైనే హ్యాపీగా పడు కునే వాళ్ళం అవునండి. అప్పుడు నో కూలర్ నో ఫ్యాన్స్ అండీ. మంచిగ హ్యాపీగా అరుగుమీన్నే అందరం కల్సి పడుకునే వాళ్ళం.
అవునండి ఇకా ఇక పల్లెటూరులో అయితే మనుషులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరిచ్చుకుంటారం డి కష్ట సుఖాల్లు పంచుకుంటారు, ఇరుగు పొరుగు వారి మధ్యా బంధాలు ఏర్పడతాయని. లేని బంధాలు కూడా ఏర్పడతాయి. అదే సిటీలో చూడండి అసలు మనకే తెల్ ల్సిన వాళ్లు కూడా మనం ముందర వెళ్తున్నా కూడా అసల్ పట్టించుకోరండి. సిటీస్ లో అయితే వారు. పొద్దున్న్ లేసినప్పటి నుంచీ ఆఫీస్ ఇగ ఆఫీస్, ఆఫీస్ అనమాట. వాళ్లకి అసలు ఉండనే ఉండదు అసలు. ఫ్రీ టైమే ఉండదండి. ఎవరి పనుల్లో వాళ్లు చాలా బిజీగా ఉంటున్నారండి. ఇంకా సిటీల్ స్లో అయితే.
సిటీస్లో వాళ్లయితే వస్తున్నామని ఫోన్ చేస్తే గూడా, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందీ ఒ ఓనర్ ప్రాబ్లం ఉందీ, ఇంకా ఇక్కడా సరిగా మాకే సరిగా అం డ్యూటీలు చేయట్లేదు అని ఎన్నో రీజన్ చెప్తారండి. అదే విలేజ్ వాళ్ళు అయితే అమ్ ఓ మా ఇల్లు మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా రండి రండి అని ఎంతో ప్రేమగా ఆప్యాగ ఆప్యాయతతొ తోటీ వాళ్లు అంత ప్రేమగా పలకరిస్తారండి మన అమ్మమ్మలు గాని పెద్దమ్మలు గానీ. చిన్నమ్మలు గానీ. ఇట్లా ఆ బంధాలు వేరండి ఇప్పుడు.
అవునండి అసల్ దక్కవండి అలా బంధాలు మళ్ళ తిరిగి రావాలి అంటే. ఇకా కాకపోతే ఈ సిటీస్ లో అయితే సౌకర్యాలు పర్లేదండి. అంటే విద్ విద్య ఎడ్యుకేషను విద్య అయితే చాలా బాగా అంటే పెద్ద పెద్ద స్కూళ్లలో చదివిచ్చుకుంటూ. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చూపిచ్చుకుంటూ. చాలా బాగా ఉంటాయి కాక్ పోతే మనా మనకి ఉన్నంతా ప్ర మనకీ పల్లెటూరులో ఉన్నంత ప్రైవసీ అక్కడ ఉండదు అనమాట అండి.
అవునండి ఆ ఎందుకంటే అక్కడా రూమ్స్ కడతరు గానీ అందులోనే ఆ బాత్రూమ్ రూమ్స్ ఆ అందులోనే ఉండే సరికి గూడా, అంతగా అట్ల గూడా ఉండొద్దు కదా అండి. ఇప్పుడు మనకి ఇల్లు, ఇల్లు ఇక్కడ ఉంటే బాత్రూమ్ అంత దూరం ఉంట్ టది కాబట్టి బాగుంటదండి. ఇప్పుడు అట్ల క అట్లా కూడా కట్టకుండా ప్చ్ ఇప్ ఇప్పుడు కొత్తగ కట్టుకునే వాళ్ళు గూడా బాత్రూమ్స్ అనేది సపరేట్ గా ఉంటేనే ఇంటికి మంచిదండి. మనక్కూడా మంచిది ఆరోగ్యానికి.
తప్ అవునండి నిజమే అండి. నాకదే పల్లెటూరలో పొద్దు ఎందుక్ పల్లెటూర్లో అయితే పొద్దున్న లేస్తున్నపు ఇప్పుడూ పిచ్చుకలు కిచ్ కిచ్చు అంటడం పల్లకి పల్లెటూరులోనే పక్షులు బాగా కనిపిస్తుంటాయండి అసలు సిటీస్ లో ఒక్క పక్షి కూడా కన్ పీయదండి. ఆ రేడియేషన్ వల్ల ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. పల్లెటూర్లో పొద్దునే లేవగానే ప క్షులు, కోళ్ళు అన్ని కిలకిలా అనుకుంటూ, తర్వాత మనము సూర్యుడు మన దగ్గరికి వస్తున్నట్టు బాగా స్వ స్వచ్ఛమైన ప్రశాంతమైన గాలి వీస్తూ ఉంటుందండి. అది సిటీస్లో చూడండి అసల్ ఎప్ పు చూడు పోగా పోగా
అవునండి.
ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ అంద్ అసలు
అవునండి ఎందుకంటే ఇప్పుడు మనకు విల్లెజస్లో ఏమన్నా ఆ చిన్న చిన్నగా ఏమన్నా ఉద్ ఉద్యోగం చేసుకుందామన్నా, ఏమన్నా హైయర్ స్టడీస్ చేసుకోవాలన్నా, మనకు అందుబాటులో ఉండవవుగా. కావట్టి మనం ఇక్కడ కొన్ని రోజులే అండి. చదువుకున్నన్ని రోజులు ఉండేసి, మనం చదువైప్ కున్న వెంటనే మనం ఏం చేస్తున్నం, ఇంకా సిటీకే షిఫ్ట్ అయిపోతున్నాం మండ్ ఈ అక్కడ చదువు బావుంటది. సాలరీస్ కొంచెం హై ఉంటాయ్ కాబట్టి మనము, ఇంకా మనమనే కాదు ఎవరైనా నాగూడా సిటీస్ వైపే మక్కువ చూపిస్తున్నారు. ఇంకా సిటీస్ చాలావ్ అన్నట్టు ఇంక్ కామ్ కొంతమంది అయితే ఇంకా విదేశాలక్ ఏళ్ళి అక్కడ చదువులు కొనసాగించి అక్కడ ఉ ఉద్యోగాలు కొనసాగించి అలా గూడా చేస్తున్నారండి.
అవున్ నిజమేనండి. ఇంకా పల్లెటూరు గురించి అసలు చెప్పన్ అవసరమే లేదండి. చాలా ఎందుక్ ఇక్కడ చూడండి. పల్లెటూరులో అయితే మనకు స్వచ్ఛంగా కాయగూరలు కానీ ప ఓలూ కానీ దొరుకుతాయండి. అదే సిటీస్లా అయితే అన్ని రసాయనిక పదార్థాలే అండి. ప్రతి ఒక్కటి ఇంకా మనం అసలు స్థిదిస్లో ఉండలేమండి. కానీ తప్పకా మనం ఉంటున్నాం గాని అసలు పల్లెటూలయో సేఫ్ ప్లేస్ అనమాటండి ప్రతి ఒక్కరికి.
అవునండి, ఆ అది మన పంట పొలాలు కాని, ఆ వ్యవసాయం కానీ ఇప్పుడు వ్యవసాయం చేసి తే వాళ్ళకి ఆ మధ్యా విలువ లేకుండాన్ చిన్న చూపు చూసే వాళ్ళు గాని ఇప్పుడు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండే రోజులు వస్తున్నాయండి. ఇప్పుడు ఆ వ్యవసాయం పంటనే గదా, పండితనే గదా అండి. మనం నాలుగు మెతుకులు లోపల్క్ పోయి మనం తినే ఏదా ఆహారం అక్కడ నుండే వస్తది కదా అండి. మన సౌత్ సైడ్ అయితే మనం ఖచ్చితంగా రైసే అండి. నార్త్ ఆ వెస్ట్ వాళ్ళ సైడ్ మాత్రం. ఆ చపాతి, రోటీ అట్ ట్లా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటరు. కానీ మన సైడ్ అయితే మనం ఖచ్చితంగా రోజులో ఇంత అన్నం తిన నాక్ పోతే అసలు మనకి ఓపికనే రాదండి. అన్నం తిన్నామా అంటనే ఆ రోజు మనక్ పని స్టార్ట్ అయితది. కానీ అలాంటి వ్యవసాయాన్నిప్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి. ఏదో మనం మనం తాతల కాలం, నాన్నల కాలం చేశారు కానీ ఇప్పుడు నీ నుండి చేయాల నీన్ ఇంత చదువుకున్నా, నేను పొలం పనులకు ఏళ్ళలా అని రాటే ఆర్ ఆ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నయి కదాండి.
అవునండి, నిజమేనండి. అసలు కీనా పాతకాలంలోనే చాలా ఇలా ఫ్యాన్స్ ఉండేవి కాద్. తు ఇలా ఫెసిలిటీస్ ఉండేవి కాదు. కానీ అప్పుడే చాలా బాగా ఉండేదండి. మనుషులకు ప్రశాంతంగా. అందరూ ఇక్కా మన ఊల్ లోనే మన దగ్గర ఉండేవారండి. ఇప్పుడేమంటే జాబ్స్ కు కోసం అనేసి, చదువు కోసం అనేసి, చాలా ఇతర విషయాల గురించి వెళ్ళిపోతు ఉన్నారండి తక్కువ పల్లెటూలో బంధువులు కానీ పండగలకి మాత్రం చాలా బాగా కలుసుకుంటాం. అండి మేమైతే మా బంధువులైతే చాలా మంది అలా వెళ్ళిపోయారన్నమాట. తా చాల విషయాల కోసం మీరు అండి మీరు మీ బంధువులు ఎవరైనా అలా వెళ్తు
ఆ హలో
ఈ రోజు మీరు మాకు చాలా బాగా తెలియజేసినందుకు ధన్యవాదులండి.
థ్యాంక్ యూ అండి.
ఆ మరీ కలుద్దామండి.
ఓకే అండి.